హో
బాగున్నాడా
మ్మ్ బావున్నా నువ్ బాన్నావా
ఉమ్ బాగున్నా
మ్ ఏం చేస్తున్నావు చాలా సైలెంట్ గా ఉన్నావు టుడే ఎందుకు అట్లా.
హేంలేదు ఊరికే ఫోన్ స్క్రోల్ చేస్తా ఉన్నా బోర్ గా ఉంటే
సేమ్ ఫీలింగ్ మే నాకు గూడా అసలు లైఫ్ అంటే తినడం, పనుకోవడం, మళ్ళా ఇంస్టా స్క్రోల్ చేసుకోవడం, ఫోన్ చూసుకోవడం రిపీట్ అయిపోయింది, ఇదే రొటీన్ అయిపోయింది.
నేను కూడా ఇలానే చేస్తున్నా అందుకే ఇంకా అంటే రోజుకి ఒక ఫైవ్ అవర్స్ దాకా రేలు చూస్తూనే ఉండిపోతాన్నాను
మ్మ్ ప్చ్ సేమ్ నేను కూడా అసలు మోటివేషన్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది, తర్వాత మోటివేషన్ ఎక్కడ వెళ్తుందో మొత్తం జీరో అయిపోతుంది. సోగా నేనా ఇంకా ఏం తినలేదు టీను ఇంకా టీ చేస్తాను వాళ్ళ దాంలో చపాతి వేసుకొని తినేది
అవునా నేను ఇంకా ఏం తినలేదు
హ హమ్ ఇంకా లంచ్ కి ఏం ప్లాన్ వేస్తున్నారు
బిర్యానీ చేద్దాం అనుకున్నాము
ఇ్య పాప నేను కూడా నిన్నకు బిర్యానీ తిన్నా ఫస్ట్ జరుగుతా అంటే మా కాలేజీ లో కున్న బిర్యానీ అని వచ్చి నను వాళ్ళ దగ్గర పోయి తీసుకొని వచ్చిన ఇంకా ఈ వీకెండ్ ఏమైనా ఔటింగ్ ప్లాన్స్ ఉన్నాయా ఎక్కడికన్నా పదామా
ఆ ఏడుకన్నా పోదాం అట్ల ట్రిప్పుకి అట్లా ఇంకా లాస్ట్ టైం ఎలా ఎలాగో క్యాన్ స్లిప్ అయిపోయింది
ఈసారీ క్యాన్సల్ ఏమి చేసేది ఉండదులే ట్రైన్ సైక్లోన్ అవ ఏమి ఉండవు కదా
ఆ అవునవును
ఇంకా కాలేజ్లో ఏమైనా గసిప్స్ ఉన్నాయా
ఉన్నాయి మా క్లాసు లో పాప మంచిగా చదువుతుంద అనమాట ఆ పాపకి ముందు ఎగ్జామ్ లో చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి
అయ్యో అది ఇట్లా పాసిబుల్ అంత మంచిగా చదివే పాపకి ఫెయిల్ అవడం ఏంది ఇం పాసిబుల్ కదా అది అసలు అంతక
అదే నేను కూడా షాక్ అయినాను
హమ్
కానీ అద ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఏమన్నట్లా
ఆ అంతేనే అంటే మన లైఫ్ కి కూడా కొంచెం హోప్ ఉంది ఎట్లు ఒక్కొక్కసారి అట్లా అన్పడి అటబుల్గా అయిపోతూ ఉంటాయి
అవునవును
ఇంకా ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తుంది నవు
ఆ ఆలోచిస్తాన్న ఏ సైడ్ పోవాలి అనేసి సాఫట్వేర్ హార్డ్వేర్ హా
సేమ్ నేను కూడా అసలు నేను ఏం చేస్తాన్నాను లైఫ్ లో అని ఫీల్ అవుతా అంటూ అప్పుడప్పుడు ఆలోచించుకొని అసలు మనం చదువుతంది వర్తేనా మనం చదివేదానికి జాబన్నా వస్తుందా అనిపిస్తుంది
అవును ఇంకా ఇప్పుడు ఇంకా సాఫ్ట్వేర్ లో కూడా తక్కువ పోయ పయింది కదా
అవును సాఫ్ట్వేర్లు కూడా అందరినీ పెంచు పైన పెట్టి తీసేస్తున్నానంట ఇంకా హార్డ్వేర్ లో మనం ఎంటర్ అవ్వాలన్నా కూడా కష్టమే కానీ ఒకసారి ఎంటర్ అయిపోతే లైఫ్ సెట్ అయిపోతుంది
అదే ఇనీషియల్ గా ప్యాకేజ్ తక్కువ ఉన్నా మరి పెరుగుతా ఉంటుందండి ఇంటదా
అ ఏం కాలే మేనేజ్ చేసేద్దాం ఎంట్లో అట్లా
స్కూల్ డేస్ గుర్తున్నాయా
ఉ గుర్తుకున్నా అసలు స్కూల్ డేస్ అంటేనే హ్యాపీ డేస్
అప్పుడు ఏం టెన్షన్ లేకుండా అంతా హ్యాపీగా ఉండేవి
ఉ అప్పుడు ఏంట ఇక తెన్
ఆ
టెన్త్ తర్వాత ఇంటర్ ఉన్నింది ఇంకా ఇంటర్ తర్వాత బీటెక్ లే అని ఉన్నింద ఇంకా బీటెక్ తర్వాత ఏముంటుంది జాబ్ ఉంటుంది అందుకు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది మనకు కూడా
అదే ఇంకా అసైన్మెంట్లు ఇస్తారు ప్లేస్మెంట్లు అంటా ఎగ్జామ్స్ అంట ఇకా స్ట్రెస్ స్ట్రెస్ గా ఉంటుంది
అ ఇంకేమ్ ఏమన్నా కొంచెం ఫన్గా ప్లాన్ చేద్దామా
ఆ చేద్దాం ఎక్కడికి పోదామంటా
ఎక్కడ్ కన్నా వస్తన్నా పోయిన తర్వాత లేకుంటే ఈ సేమ్ కి ముందే పైన, టెరెస్ పైన, మ్యూజిక్ ప్లేసెస్, స్నాక్స్, పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం. కొంచెం
మ్ హ్మ్ సరే నీకు ప్రశ్న మీకు ఒక నీకు ఒక కోటీ దొరికితే ఏం జెతావ్
నాకా నేనైతే వరల్డ్ అంతా ట్రావెల్ చేసేస్తా, అండ్ ఫుడ్ అన్ని ట్రై చేసేస్తా.
నువ్వు ఫుడ్డ
ఉమ్ నువ్వేం చేస్తావ్
నేనా ఇంక డబ్బు ఉంది కదా అని, టెన్షన్ లేకుండా నిద్రపోతా.
హ్మ్ అదే రియల్ హ్యాపీనెస్ మెయిన్గా చెప్పాలంటే
ఇంకా టైమ్ చూడ ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది. అసలు ఎ ఎంత భిన్న అయిపోతాయి అసలు మంత్స్ అయితే ఆ డేస్ లాగా వెళ్ళిపోతాన్నాయి. ఇయర్స్ అయితే మంత్స్ లాగా వెళ్ళిపోతాన్నాయి కదా ఈ మధ్య
మంది బీటెక్ అప్పుడప్పుడే ఇంకా మొన్న మొన్న జాయిన్ అయినట్టుంది. అప్పుడే అయిపోయాయ్
హ్మ్ కల్ముర్ చి తెల్సే లోపల ఇంకా ఫోర్త్ ఇయర్
ఈ సేమ్ము స్టార్ట్ అయితుంది అట్లా ఇట్లా టైపింగ్ అయ్పోతుంది
మ్మ్
హ్మ్
ఇంకేమి ఇంట్లో అందరు బాగున్నారా
ఓ బాగున్నా మీరు
ఉమ్ అవునా ఎట్లా చేసినాను ఉగాది సెలబ్రేషన్స్
కాదనా ఇంకా పిండి వంటలు చేస్తాము ఇంట్లో
హ్మ్
ఇంకా ఇంట్లో పూజ చేసుకొని తినేసి ఇంకా ఇంటి దేవురికి పోయేసి ఇక్ మోక్కోన్ వాతం అంతే ఇంకా ఇంటి దగ్గర గు దేవుళ్ళని ఊరేగితారు
హ్మ్ నువ్ ఏమనా హెల్ప్ చేస్ ఉన్నావా ఇంట్లో తినడం తప్ప
వంటల్లు అట్లా హెల్ప్ చేస్తా కొంచెం
హ్మ్ ఏమేం చేసింది అంట నీకి
పోలిగా కూడాలు, అన్నం, పప్పు, చిత్రాన్నం, పూరి, ఆలు, కర్రీ, రసం.
అ
వడియాల ఆ పండుగ రోజు ఇవన్నీ కామన్
ఆమ్
త్త
చనా టైం పడుతుంది మగ
ఆ మాముూలు తినే తింత తంటాము ఇంకా పండుగ రోజన్నా కొద్ది స్పెషల్ గా తినాలి కదా అని ఎక్కువ ఐటెమ్స్ చేస్తాం
హమ్
మీది బాగా జరిగిందా తింటాము మిగుంటాయి
అ ఓన్లీ పిండి వంటలు అయితే ఎత్తి పెట్టుకోవచ్చు
ఉ అవున
మానీ బానే జరిగింది
ఆ
రంజానికి నాన్నమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింటేమ అక్క అక్కడ ఒక అంటే లెవెన్ కి అట్లా వెళ్ళి ఫోర్ వర ఉండి మళ్ళా వచ్చేసినాం నేను మా డాడీ వచ్చేసినాం ఇంకా మామ వాళ్ళ ఇంకా వన్ టూ అవర్స్ కొంచెం లేట్ అ వచ్చినాడు అక్కడ బిర్యానీ చేసి ఎంజాయ్ చేసినాం ఇంక నెక్స్ట్ డే మా ఇంట్లో పండగ ఉన్నింది అందుకని పనులు ఉన్నాయని ఇంకా మేము పిళ్లిని కూడా యి ఇంట్లో పి పాప అక్కడ భయపడిపోయింది నే సలే కని నేను మా డైడీ వచ్చేసి ఇంటికి తూరగా
అది ఇక్కడ మీ ఇంట్లో అలవాటుయింది ది ఇంకా అక్కడ దానికి కొంచెం కొత్తగా ఉంటాయి
ఇంకా ఏమంటే ఆడ చిన్న పిల్ల ఉంది వన్ మంత్ దో ఎంతదో దాన్ని కొట్టకి వెళ్ల్ పోతుందిది కోపంగా సౌండ్ చేస్తుంది న ఆడ కొట్టేస్తుందని ఎకోచ్చు
అవు ఏ నేన్న ఏదో కాలేజ్ లో ఫెస్ట్ అంటే బాగా జరిగిందా
బాగా సరంది గడలుగుడయి ఎవరన్న కలేజ్ క వ చెప్తారూ గడవ గడవలు అన్నీ జరిగినాయి ఇంకా మా ఫ్రెండ్ నాన్ వెజ్ తినదనమాట
ఆ
ఇకా మేము ఆడౌండేవన్నీ నాన్ వెజే
ఐస్ క్రీమ్లు చార్ట్స్ ఉంటాయి కదా
ఉంటాయి, కానీ అసలు పానీపూరి తిన్నామా ఫస్ట్ అది ఒక ప్లేటు సిక్స్ పూరీస్ ఏమో ఫార్టీ రుపీస్.
ఆ
ఆడ స్టాల్స్ పెట్టేకి నైన్ థౌసండ్ వసూలు చేసి నారంట కాలేజీ వాళ్ళు.
ఇంగా నిహారికా, సింగర్స్ మౌనికా, లిప్సికా, సాగర్, అనంత్ వచిండా ఇంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్స్ కూడా వచ్చిన్నారు.
ఆ
బా జరిగింది పర్లేదు ఇంగా ఈ రోజు మెయిన్
డ్యాన్స్ స్ అవేం చేయలేదా నిన్న మీరు.
తోడు నాగేమో డ్యాన్స్ చేయాలా అనిపించింది.
హ్
ఇంగ ఎవ్వరు లేరు మా ఫ్రెండ్స్ ఇంకా పండగని వెళపియనారు, ఇంకా నెక్స్ట్ వీకే వస్తారు. ఇంక ఎవ్వరు రారు నేను ఇంగో ఫ్రెండ్ ఉన్నాం అంతే.
అవునా.
హు
ఎన్ని రోజులు ఫెస్ట్.
టూ డేస్ టూ డేస్ కి సి క్స్ హండ్రెడ్ వసూలు చేసినారు.
అవునా
ఉ మీ కాలేజ్ లో పోలేదా ఫెస్ట్ కి నువ్వు
ఆహా లేదు ఇంకా పండుగ ఉంది కదా శ్రీరామ నవమి అనేసి
అవును ఎప్పుడు అది పండగ.
అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ రేపు చేసు కుంటరు.
ఓహో అదే కొన్ని క్యాలెండర్ లో ఈ రోజు ని చూపి స్తుంది కొన్ని క్యాలెండర్స్లో రేపని ఉంది.
అదే ఈ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయి రేపు మధ్యాహ్నం వరకు ఉంటది పండుగ.
ఊ
ఉహ్
ఇంకేమైతే ఇంట్లో అడిగినానని చెప్పు అందరినీ.
ఆ సరే. బాయ్.
బాయ్